సరండి.
ఆ బాగున మడి నేర్పం గద.
మేము బాగున్నామండి అయిందండి భోజనం.
ఆ ఇప్పుడే తిన్నామండి మీరు.
ఆ మాది అయిందండి. మీరు పల్లెటూరిని ప్రిపేర్ చేస్త. స్తారా పట్టణాలని ప్రిఫర్ చేస్తారండి.
నేను ఎప్పుడు పల్లెటూరునే ఫ్రీఫర్ చేస్తానండి.
అవునండి ఎందుకండి అట్లా పల్లెటూరులో మీకు ఏమేమి నాకు కూడా అంతె. అద అండి పల్లెటూర్ అంటే నాకు ఇష్టంమండి చిన్నప్ప నుంచి నేనుల్లెటూర్లోనే పెరిగానా. అలా వచ్చేసి నాకు ఇంకా ఎప్ప. ఇప్పుడు చూసిన నేను పల్లటూరులో ఉండ ఉండటనికి ఇష్టపడతాను. తనను ఇప్పుడు పట్టణాలతో పోలిస్తే పల్లె పల్లెటూరులో. ఇప్పుడు మనకి పల్లెటలో వచ్చేసి న్యాచురల్ గా అన్ని దొరుకుతాయి కదండి. నను ఆర్టిఫిషియల్ పట్టణాల పట్టణాల అను. కొండి మనకి ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఉంటది
అవునవునులేండి చాలా దగ్గ
ఎక్కువ ఖర్స్ అయితాయి కదండి అక్కడ ఉంటే పట్టణాల్లో మళ్ళీ వచ్చేసి సేఫ్ ఆ ట్రాఫిక్ ఉంటుందండి అది దిగ అ్ర మళీ సేఫ్టీ ఏనైతే కూండదండి
అవునండి నిజమే అది మాత్రము
ప్రబ్లం అండి అదే పల్లెటూరులో అనుకోండి ఒక చిన్న విషయం ఏదైనా జరిగినా సరే ఊరంతా కలిసి వచ్చేస్తారండి ఏదైనా జరిగినా స సరేంగా
మీ పొలాలకు అట్లా పోరాండి పల్లెటూర్లో నాకుొ నాకు పొలాలు అంటే చాలా ఇష్టం అండి ఊర్లో అట్లా పొలా కళలికి పోవడం
మీకు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉందండి పొలము
ఎకరాల అసలు నాకు పొలమే లేదండి ఎన్ని ఎకరలు అంటే ఇంకేం చెప్తామండి పొలమ అంటే జస్ట్ అలా సాయంత్రం పూట పోరు కొట్టినప్పుడు మా ఫ్రెండ్స్ తో కలిసి అలా ఊరికే అట్లా పొలాలు ఉంటాయి కదండడి ఊ లో ఉండేవాళ్ళ అవి అట్లా వావన్న చుట్టేసుకొని వస్తాంటే మట్ల పోయి
కాదండి ఇప్పుడు బాగుంటదండి కానీ అపోలో మీదే వేరే వాళ్ళదండి
అండి చెప్తున్నాను కదండి మాది పొలం లేదు
అవునవునండి అంటే వేరే పొలాలకి పోయి మరి చేసేవాళ్ళండి
అంటే వేరే పొలాలు అంటే లైక్ అట్లు ఉంటాయి కదండి దారులు ఉంటాయి కదా అట్లా పొలానికి పోయి దారులో అట్లా వాకింగ్ చేసుకుంటూ సాయంత్రం పూ మంచిగా అట్లా సాయంత్రంలో తెల్లగా అవునండి ఇంకేం చేస్తామండి మీకు అట్లే చెప్పాలి
సైడ్ ఎక్కువ ఏం పండిస్తారంండి
ఇస్తామండి
పత్తి పత్తి ఒకటేనండి ఆ తెలుస అండి మా ఊరు సైడ్ అది ఫేమస్ అండి
అ అవునా పత్తి ఒక్క చెట్లు అంటే కొంతమంది ఒక్క తోట్లు పెట్టేసుకున్నారు అలాగే కొంతమంది పూలు వేస్తారు ఇది చ
అంటే మీ వాయిస్ కొంచెం కొన్నిసార్లు చిన్నగా వినబడుతుందండి కొ దగ్గర పెట్టుకోండి ఫోను అవునండి విన పడుతుంది
హ్మ్మ్ అదే చెప్పాం కదండి ఇవి కనకంబరాలు పూలు పండిస్తారు అలాగే వెిటబుల్స్ ఫేమస్ కాదు కానీ కొంత మంది పలను కూడా ప్రిఫర్ చేస్తారండి ఇప్పటి నుంచేకి కొంతమంది అంత ఎక్కువ లేదు
అవునండి టోటల్ ఉండే వాళ్ళు ఎక్కువగా పులు ఇంకా ఆ పండ్లు
అవునవును పంలు పండ్లు దానిమ్మ ండి ఎక్కువ అండి మా సైడ్ మళ్ళీ దానిమ్మ అమ్మ పప్పాయ ఇవి రెండు ఎక్కువ పండిస్తా సరే మళ్ళీ
ఆ అవునవునులేండి మాసైట్లో కూడా అ అే అండి ఆ పప్పయ ఎక్కువ పండిస్తామండి మా సైడ్ కూడా
ఓ పప్పయ్య పండిస్తారా మీ సైడ్ అయితే మీరు తింటారా అండి పప్పయ్య
ఆ తింటానండి పప్పయ ఎందుకు తిినమండి పాప అయినవి మన హెల్ తిచ్ చాలా మంచిదండి ఇప్పుడు మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ఈ పాప యి తింటే జ్వరం తొందరగ పోతుందని అనేవాళ్ళండి అందుకని చెప్పి నాకు ఎప్పుడు జ్వరం వచ్చి చిన్న నేను పాప ఏ నే తింటానండి
నేను విన్నాను కానీ అది కొంచెం హీట్ ఎక్కువ కదండి
అవును అవునండి ఏమో అండి నేనైతే చాలా సార్లు అబ్జర్వ్ చేసినాను అండి నాకే ఎప్పు డ్ ఇప్పుడేం బాగలేనప్పుడు నేను పపాయి తింట అండి కంపల్సరీ అవున అవునండి అది కొంచెం ఎనర్జీ ఇచ్చేది కదండి
ఓ అవునా అయితే మేము ఇంకొకసారి ట్రై చెయ్యాల అయితే జ్వరం వచ్చి చప్పుడు బోప్పయి తింటే తగ్గుతుందా లేదో చెక్ చేస్తానండి
అవును అవును ట్రై చెయండి దాంట్లో ఏముం చెప్ చెప్పండి మా ఊరు సైడు పాబ పండించేవాళండి ఎట్ట అంటే అ వుర్ సైడు ఒక మా ఊరు నుంచి కొంచెం బయట ఒక కిలోమీటర్ ఉంట అండి అక్కడ వాళ్ళు తోటలో పండ్ పండించేవాళ్ళు మొత్తం చుట్టూ మొత్తం అవి ఏ అంటారండి అడ్డంగా ఇప్పుడు కంబల్ మాదిరి వేస్తారు కదండి
అవును అవును అవును
ఆ విధంగా చేస్తున్నారు మేము వండుకొన్ని మేము చిన్నపోయితీసుకు కులి పోయడు మేము అట్లా దారిలో పోయేనప్పుడు ఇప్పుడు అట్ట ఒకటోటి తీసుకొని పోతాంటవండి
ఓ మేము అంతే అండి మేమైతే మీరు అట్ల తీసుకోక పోతే అంటే దొంగతనం చేస్త
అవునండి లేదండి జస్ట్ తీసుకుని పో తీసుకొని పోయేగళ్లం దాన్ని దొంగతనం అంటారు నాకు తెలిలేదు నార్మల్ ఇప్పుడు క్యాజువల్ ఈ దార్లో పోయిదట్టి దొరికిందని
అంటే వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం దోగతన
అంటే అప్పుడు వాళ్ళు లేరండి మనం ఎంచేస్తాం చెప్పండి అ
వాళ్ళు ఎందుకుంటారండి పాపము వాళ్ళు ఎప్పుడు ఇంకా పొలాన్ని కాసుకొని కూర్చొనే కాదు కదండి వాళ్ళకి వేరే పనులుంటాయి అంటే మీ ఊర్లో కాదు మీ ఊరి వాళ్ళ మీద నమ్మకంతో అట్ కాదు మీ ఊరి వాళ్ళ మీద నమ్ చెట్ వినండి మీఊరి వాళ్ళు మీ ఊరి వాళ్ళ మీద నమ్మకం అండి అది కానీ మీరు
లేదు లేదండి మేమేమి నామ్మకం పోగట్ట పొగట్టలేనండి కానీ మేము ఏం చేస్తామంటే జస్ట్ ఇప్పుడు ఇట్లా దారిలో పోయేటప్పుడు ఒక చె ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు దగ్గర ఒక కాయ అండి మనం జస్ట్ ఇట్లా చేయ ఇట్లా చేయి తగిలిచుకొని ఇట్లా పోయినా అండి
అట్లాంటరా అండి
ఆ దాన్ని నేనేమి దొంగతనం అని ఎప్పుడూ అనుకోలేదండి అది దొంగతనం అని తెలిసింటే నేను చేసేవాడిని కదండి
అంటే చిన్నప్పుడు కదండి అప్పుడు ఏ ఏది మంచో ఏది చెడో తెలియాలి కదండి ఫస్ట్
అవునవును అండి అప్పట్లో మనం అట్లే చేసేసినమండి అది ఎట్లా అంటే మనం స్కూల్కి పోయినప్పుడుల్లా చేసేవాళ్ళం అండి ఇంకా అంటే పండు మనకు నచ్చదు కదండి ఇప్పుడు అది మంచిగా ఉన్నప్పుడు మనం దాన్ని తినడానినికి ఎక్కువ ట్రై చేస్తాం కదండి అంటే కానీ ఉండ వాళ్ళ కాని ఒక బాధ్యత ఉంటది కదండి వాళ్ళ పనులు వాళ్ళు అంటే జాగ్రత్తగా ఆ భద్రత పరుచు కొళ్లని వాళ్లకి లేకున్నప్పుడు మనం ఇంకా అంటే ఆ ఏమంటారు వాళ్ళు ఉండగాని దొంగ దొంగగా ఏమన్నా చేే దొంగతనం అవుతుందండి వాళ్ళు లేేకున్నప్పుడు తీసుకుంటే దొంగతనం అని ఎందుకంటామండి
అవునులేండి అన మన
అంటే అంతే కదండి
లేండి మళ్ళీ మీరు ఇంకేం పండిస్తారండి మీకుందండి పొలము
డి మాకు అంతే అండి
పొలం లేదా అండి మీకీ
మీ వాయిస్ వినబడట్లేదండి దగ్గర పెట్టుకుంటారు ఫోన్
ఫోన్ దగ్గరలోనే ఉందండి మీకు పొలం లేదా అండి
నాకీ పొలం లేదండి అ మాఊరి సైడ్ మాఊరు సైడ్ ఇప్పుడు ఇట్లా అండి పత్తి వేరుశనగా
ఆ ఓ వేరు శనగ అవును మా సైడ్ కూడా పండిస్తామండి వేరు శనగా
అవునవును అండి ఇంకో వరి వరి అయితే మా ఊరు సైడ్ కాకుండా కొంచెం మా ఊరు రెండు ఊర్లు దాటినాక అలా పండిస్తారండి.
వరి అవును ఓ వరి రాగులో మేము ఎ ఎప్పుడు పండిస్తామంటే ఎక్కువ పండించాం కానీ ఆ అంటే అవసరం అంటే ఇంటికి అవసరం అయినప్పుడు అలాగ పండించుకుంటారండి. అమ్మే దానికన్నా ఎక్కువ వాడ కోసమే పండించుకుంటారు ఎక్కువ మా సైడ్
అవునవునండి మేము కూడా అండి ఇప్పుడు ప ప్రతి ఇప్పుడు వేరుశనగా అట్లా వేసినప్పుడు మధ్యలో మొక్కజొన్న అనేది వేస్తాం మధ్యలో
ఆ అవును ఓ ఓకే అవునండి ఎక్కడ వేరే శెనగ పప్పు క్క
ఆ బేరు చెన వండి
వేరు శనగలో ముక్కజనే వేస్తారా సైడ్కి
ఆ అట్లా కాదండి ఇప్పుడు మనం వేసనికి వేసేది నైన్టీ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ మొక్కజొన్న వేస్తామండి
మేము మా మ దాంట్లకి ఏమి ఇస్తామంటే మేము వేరే శనగలో కి అల్సందలు అనుపకాయలు ఉంటా
అవునవునండి అవి వేస్తారు ఇవి కూడా వేస్తారండి.
సైడ వేస్తారు సైడి వేస్తామండి ఎక్కువ
అవునవునండి అట్లా అవు సైడ్ ఆ పండలు పండిస్త స్త అండి ఇంకా వచ్చేసీ ఇప్పుడు పల్లెటూర్ ట్లనే నేను ఎక్కువ ఇష్టపడతానండి ఉండటానికి ఎందుకంటే ప్చ్ పట్టణాల్లో చానా ఇప్పుడూ సేఫ్టీ లేకుండ ఉన్నాయండి. మీరు ఎక్కడ ఉన్నారండి ప్రజెంట్ ఇప్పుడు. పట్టణాల్లోనా పల్లెటూరులోనా
ఎవరు నేనా అండి నేను పట్టణంలో ఉన్నానండి.
అవునండి మీకీ అనిపీ లే అనిప్ ప్పించలేదండి ఎప్పుడూ ఈ పట్టణంలో కన్నా పల్లెటూళ్లో ఉండాలనీ.
నాకు ప్రతి రోజు అనిపిస్తుందండి పట్టణాల కన్నా పల్లెటూర్లే మం మంచిగ ఉంటది ప్రశాంతంగా ఉంటది అక్కడ ఎట్ల అంటే మళ్ళీ ప్చ్ అంటే ఎవరు లేకపో ఇంటి అంత మా ఊరు వోళ్ళంతా తెలిసిన ఓళ్ళు కదండి ఇక్కడ పట్టణాల అయిత్
అవునండి ఇరుగు పొరుగు వాళ్లు మొత్తం ఉంటారు గాన్
ఆ సో అప్పుడు పోయినప్పుడు మాకు అక్కడ బోర్ కొట్టినప్పుడు అట్లా పక్
అవునవునండి పల్లెటూరు అనేది నాకెందుకో ఏమనిపిస్తుందంటే ప్రశాంతతకి నిర్ ఇల్లేమని నాక్ అనిపిస్
అవునండి నిజమే అండి.
అవునండి ఒక ప్రాబ్లం ఉండదు ఏందైనా ఒక ప్రాబ్లం వచ్చినా ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మొత్తం సాల్వ్ చేసేస్ తిరుగదండీ
అవునండి గొడవ పడుతున్నా చూడాలండి ఇంకాడ పల్లెటూరులో గొడవ పడుతుంటే ఒకరు గొడ పుడతుంటే పక్కింటి వాళ్ళంతా పోయి చూస్ టన్ టారు
అవునండి ఊరంతా కలిసిపోతారు కదండి
ఆ అప్పుడు
అవునండి ఆ విధంగా మనం పోల్చుకుంటే మనకి పలె
పల్లెటూరే ఎప్పుడు ఎవరు పల్లెటూరులో పెరిగి పల్లెటూరులో పెరిగుండే వాళ్ళంతా చెప్పేదే ఆ మాట అండి పల్లెటూరు పెరిగి పట్టణంలో నివసిస్తున్నారు చూడండి.
అవునులేండి అవునులేండి.
వాళ్ళని అడగండి పల్లెటూరు గురించి బాగ చెప్ తారు ఎందుకంటే చ్ వాళ్ళక్ తెల్సు
పల్లెటూరు నుంచే వచ్చిన వాన్నండి నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే పెరిగినా అండి ఆ నేనిక్ అవునండి
అవునండి ఓకే నేన్ అంతే అండి నేను బొమ్మ ఏవండీ ఏ విని పర్లేదా
నేను పల్లటూరినే ఎప్పుడూ ఇష్టపడుతా
అవునండి మేము అంతే అండి మాకి పల్లెటూరు అంటే నే ఇష్టం.
థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని నాతో పంచుకున్నందుకు అహ బాయ్ అండి ఆ సరే